హలో హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా బయట కూర్చున్నా
ఆ అవునా
మీరేం చేస్తున్నారూ
ఏం లేదండి నేను ఒకటి ఫ్లాట్ కొందాం అనుకున్నా దాని గురించి డిస్ కర్షన్ చేసినా ఇవరదాంక
ఎక్కడండి
ఆ ప్రియాంక కి ఫోన్ చేస్తే ఆరు లక్షలు అంటుందండి ఫ్లాట్ పది వందా గుం ఆ అదే వంద గజాలు
తార
బాగా రేట్ అయితదండి అంత ఎమౌంట్ నా దగ్గర ఉంటయా ఉండయా నాలుగే ఉన్నాయి నా దగ్గర
ఇంకా రెండ అదే ఏదన్నా బంగారము అదే ఏదో పెట్టుకోండి
బంగారం పెట్టి ఆటో తీసుకున్నాం కదండి ఇప్పుడు ఎక్కడున్నాయి డబ్బులు
లోన్ పెట్టండి
దేనికి పెట్టనండి లోను ప్లేజ్ లేదండి
అ
ఏమో మా తాతను అడిగ్యను ఒక లక్ష రూపాయలు ఇవ్వమని ఇస్తారేమో కట్నం పైస ఇచ్చితాం కదా అండి అ ఐదులో లక్షల యాభై వేళా ఆయనకి ఇచ్చినాం కదా సాయం చేయడా
అడగండి ఫ్లాట్ తీసుకుంటాం అనేసి అ తిని తాగడానికి కాదు కదా ఉమ్
ఒక పాపకి అయితదానే ఆలోచన
ఎక్కడ తీసుకుంటున్నారూ
ఇక్కడనే ఈ మా ఊళ్ళ ఒక ఆమె ఉన్నది అన్నది ఫ్లాట్ ఆమె దగ్గర తీసుకోవాలి ఇంకా రేట్ ఏం చెప్తలేదు చె
హామ్
హమ్
ప్రియాంక వాళ్ళు తీసుకున్నారు కదా అటూ సైడ్ అే అ
తీసుకోవాలి హామ్ తీసుకోవాలండి ఫ్లాట్ ఒకటి తీసుకుంటే ఇక సెటిల్ అయినట్టే
అవునా
ఉమ్
తీసుకోండి ఏం లేదండి బయటకు వచ్చినాక హ ఆ అయిపోయిందండి మీది అయిపోయిందా
కర్రీ చేయాలి
ఏం కర్రీ ఉ ఉ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా.
ఆ.
డు హోంవర్క్ ఏశ్యర.
చేశానండి.
హోం వర్క్ చేస్తున్నారా పిల్లలు.
చేసుకున్నారండి.
ఇంకా ఎక్కడన్నారు ఏం చేస్తున్నారు.
మా ఇంటికాడ సుతారలు వచ్చిలాండి పని చేస్తున్నారు అయితే చూస్తున్నాం.
నే వక్తి చేపిస్తున్నాను
మేము గోడ కట్టిస్తున్నామండి. గేట్ పెట్టడానికి.
ఉ. చ
రాగవతనే.
గేటు కట్టేసి గేటు పెట్టుకుంటాం అన్నీ.
ఏం రాకుండా మ ఆ.
ఆ గోడకు గిలాబ ఇప్పుడు చేయమండి కొన్ని రోజు అయినాక చేస్తాం. ఊ. ఇప్పుడు ఓన్లీ పిల్లర్స్ పోసి. బాబ ఏడుస్తున్నాడా అండి.
ఉ.
ఎందుకండీ మరి.
న ఆడుకోడంత.
అవునా ఎత్తుకోవాలంటానా.
ఎతుకున్నా ఉండట్లేదు.
పాలు తాగుతాడా అండి పిల్లగాడు.
తాగుతడు.
తాపియపోయిల్ళండి ఏమన్నా తినిపించారా.
తినిపించినా అని తినలేదు.
పన్న్లువచ్చినాయండి బాబుకు.
వచ్చినయ్.
ఏమన్నా తింటాడా అండి కొరికేటి ఏమన్నా స్నాక్స్ ఇట్లా.
తింటడు.
ఉ.
న్నీ ట్రై చేస్తడు.
ఊ ఉ ఉ ఇంకా. ఏమన్న చేసిల్ల అండి పిల్లలకు స్నాక్స్ మరి.
ఏం లేదండి. పెద్ద బాబు లేడు.
అవునా ఊ హు.
మూ ఊ
ఏం కర్రీ చేస్తారండి పొద్దున.
ఊ ఉ ఊ ఉ
హెలో
చెప్పండ్
ఏం కర్రి చేసారండి
వట్టి చాపల పులుసు
ఈ కోళ్ళయితే అంత తొవ్వుతున్నాయండి చెట్లు పెడితే బెండకాయ చెట్లన్నీ
కోళ్ళ పనే అదండి
మ్మ్ మంచిగా అక్కడో రొండు అక్కడో రొండు మొల్షినయండి మంచిగా
చుట్టేమ్మన్నా ఎయకపోయార వాటికి
ఏమెయ్యలేదండి
ఎమనిమస్ దాన్ తీసుకొచ్చేస్తే అవి కోళ్లు ఫోకుండా
ఊ
లేకపోతే రోజు వాటి పన్లోనే
ఇప్పుడు దాని కింద ఓడలున్నయి ఓడల కింద మట్ ఓడల పైన మట్టి పోశాం దాని మీద చెట్ బెడితే వచ్చినయి గదండి మొల్క
వస్తయి మట్టిలోబెడతే ఎక్కడైనా వస్తయి
ఉ అదే అదే
పెద్ద పెద్ద ఏర్లేం గాదు గదా చిన్న చిన్న గొచ్చేటివి గాబట్టి వస్తాయి పెద్ద పెద్ద ఓర్లు గాదు గదా చిన్న చిన్న గొచ్చేటియి గదా
అవునవున్
ఈ పెద్ద పెద్ద చెట్లు ఏమన్నా అయితే స్ట్రాంగ్ ఏర్లు వొచ్చేటియి అయితే రావు
అవునా చిన్న చిన్నయి గాబట్టి వొస్తున్నయా ఊహు పీకేయమంటారా మరి
అవి చిన్న చిన్నయే గదా ఏం గాదు
ఊ ఉ
ఊ
ఊహు ఇంకేజేస్తున్నరండి
ఏంలేదండి బయట కూర్చున్న
పాలు ఇయ్యకపొయిల్లు బాబుకు
తాగట్లే తీషేసిం
ఏమన్నా ఇడ్లీ గిట్ల ఏమన్నా దినడా అండి మెత్తటి
ఏం తింటడో ఏం దినడో ఆయనకె దెలీదు
అవునా చిన్న పిల్లల తోటి ఇబ్బందేనండి బా
చాన
ఊ చాలా ఫేస్ చేషినా నేను చిన్న పిల్లల్ తోటి
ఊ
ఊ
ఏం చేస్తా
ఇంకేం చేస్తున్నరండి
కొంచం పెద్దగైన
మ్మ్ఁ మ్ఁ
కొంచెం పెద్దగా అయేంత వరకు తప్పదు భరించాల్సిందే
అవునండి
వాళ్ళ గోల వాళ్ళకి ఏమైతుందో చెప్పడానికి వచ్చేంత వరకి
అవునవును హ్మ్ఁ
ఏమైతుందొ అనేది చెప్తే ఏం గాదిగ అప్పుడు చెప్తరు కాబట్టి కొంచెం మనకు అర్థమయితది.
అవునవును చిన్న పిల్లలకి ఏమన్న కడుపులు నొచ్చిన, కాళ్లు నొచ్చిన, వాళ్ళకి ఇప్పుడు మాటలు రావు కాబట్టి ఏం చెప్ పాలి ఏం తెలియదు గదా మనకు గూడ ఇగ ఏడవడమే ఇగ మనం ఏం చేస్త
చ్చిన ఏడవడమే
అవును ఆకలైనా ఏడుస్తరూ కడు పు నొచ్చిన ఏడుస్తరు, ఏది వచ్చిన ఏడుస్తరు.
అవును ఏదైన చీరాకు అనిపించిన ఏడవటమే
అవును
ఉడక పోసిన ఏడవటమే చెలి పె
మ్ఁ అన్నీ ఏడవడమే వాళ్ళకి తెలిసింది ఏడవడం కదా! మ్మ్ఁ ఇదే గంటి ఇంక ఇంకా ఏమన్నా స్పెషల్గా ఏమన్న బాలామృ త్తం గిట్ల వస్తయా మీక్ కోడు గుడ్లు గిట్ల చిన్న పిల్లల
బాలామృతం వస్తయండి
వస్తయా ఏమన్న చేస్తరా పిల్లలకు బాలమృతం తోటి
మ్ ఒకసారి జేసిన
అవునా
మ్ఁ ఇగెం జెరూసలేం ఇప్పటి వరకి
అవున
మ్మ్ ఇప్పుడు బాలామృతం మా వాళ్లకు గిట్లేసి
మ్మ్ హు
ఈ నెలది
మ్ఁ అవునా ఏవిటన్న ఇంటి పక్కోల్లకి ఇస్తరా అడి కావాలంటే?
ఆఁ
మ్ఁ హ్ఁ
మౌనికాకు ఒక ప్యాకెట్ ఇస్తానండి
అవునా ఇయ జారంగా నోడి
ఇవ్వడం కాకపోతే ఏం చేస్తమండి ప్రతి నెల వస్తనే ఉంటయి
నంతే ఇ ఇద అంత గలకి అంత
మా పిల్లలు ఎక్కువ ఏం తినరు అది
అవున
మోషన్స్ అయితే ఏమో అనేసి పెట్టను అసలు నేను
అవునా ఆడికి కెట్టికెళ్తం చూసిన ఈ గోల మ్ జూస అప్పుడు ఎంతయినా కొంచెం ఇబ్బందే కదాండి
మళ్ళ ఇప్పుడు వర్ష కాలం మోషన్స్ అయితయి ఇబ్బంది
అవునవును ఇప్పుడు వర్షాకాలం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి
మా వోడికి ఆల్రెడీ ఫీవర్ స్టార్ట్ అయ్పోయి
ఆయ్యో హాస్పిటల్కి ఎళ్ళరా మరి అవునా మ్ హు
అందుకే ఏడుస్తున్నాడు లేపోతే మంచిగ ఆడుకునేవాడు
హ్మ్ ఫీవర్ రావడం వల్ల
ఇ
అప్పుడే కొంచెం ఇసుంటాను పెడితే గోడ అయిపోవు ఇప్పుడు అళ్ళ గూడ దగ్గర పోయిందని మళ్ళీ తీస్తున్నాడు
మళ్ళీ తిసిర్రా
మళ్ళీదియ్యాలి ఇప్పుడు మరి కొంచెం వాళ్ళ జాలకి ఉందండి గోడ
అందుకేమన్నా వాళ్ళు అన్నారుగా ఏ లేదు లేదు మా దాంట్లోనే పెట్టుకున్నాం మాకు ఎవరు వద్దు అన్నారుగ మీరు
హ్మ్ అన్నాం అని ఇగ అట్లా అయిపోయింది ఇప్పుడు దారం బట్టి చుస్తే వాళ్ళ దాంట్లోనే ఉన్నది గోడ జరుపుతున్నాడు ఇప్పుడు పన్లేని మంగళోడికి ఓకే అండి